హలో
నమస్కారమండి
నమస్కారం అండి
ఎలా ఉన్నారండి
బాగున్నండి మీరు బాగున్నారా అండి
బాగున్నామండి భోన్ చేసారా అండి
ఆ ఇప్పుడే బోన్ చేసి మా పాఠశాలలో కూర్చునానండి మీరు అండి బోన్ చేసారా అండి
ఆ పొద్దున్నే దోశ చట్నీ తిన్నానండి
అవునండి నేను దోస చట్నీ తిన్నానండి
కానీ మీ దృష్టిలో పౌష్టికాహారం అంటే ఏమండి
అంటే పౌష్టికాహారం అంటే మనకు అంటే మనం ఆరోగ్యాన్ని కాపాడుతుందండి పౌష్టికాహారం అంటే అంటే ఎలాంటి ఫుడ్ అని అంటున్నారా అండి
పిండి పదార్థాలు తీసుకు కుంటే అది పౌష్టికాహారం అవుతుంది అనడి
మనము ఎక్కువ వెజిటేబుల్స్ ఆకుకూరలు అలాగా తినాలండి మనము ఎక్కువ ప్రోటీను వారానికి ఒకసారి మరి అలాగా మనము నాన్ వెజ్ ఐటం ఏదైనా చికెను లేదా డు అలా అలాంటివి తింటే మనకు మనం పౌష్టికాహారం లభిస్తుందండి మనకి ఎక్కువ ఎక్కువ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఎక్కువ తినాలండి క్యారెట్ అలాగా మీరు అలాగా తింటారా అండి పౌష్టికాహహారం
ఆ నేను కాయగూరలు ఎక్కువగా తింటుంటానండి కాయగూరలు ఆకుకూరలు
అవునండి
కూరలు వీక్లీ టూ త్రీ టైమ్స్ అలా పక్కా తింటుంటాంండి
అవునండి
ఆకు కూరలతో పప్పు చేసుకోవడం
అవునండి
ద ఉడకబెట్టి దానికి కారం తగిలించి అలా వేపుకొని తినడం గాని
అవునండి
వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా క్యారెట్స్ తినడం వల్ల మనకి
అవునండి క్యారెట్ తినడం వల్ల చాలా మంచి ది నేను విన్నానండి
కాయలు తినడం వల్ల దాంట్లో మెగ్నీషియం ఉంటుందండి
అవునండి
బాడీకి అంటే మనం బోన్స్ అనేటివి స్ట్రాంగ్ గా అవ్వడానికి యూజ్ అవుతుందండి కాల్సి ఎంతో కొంతో
అవునండి
ఇంకా రోజు ఒక గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు తింటుంటా
ఆ అది చాలా మంచిదండి ఆరోగ్యానికి గుడ్డు తినడం వల్ల
తిననండి ఇంకా మిగతా వారాలన్నీ తింటుంటా గుడ్డు
ఆ మంచిదే అండి వారానికి ఒక త్రీ ఫోర్ డేస్ తినడం చాలా మంచిది చిదండి
తిన్నా కూడా మంచిదే అండి మనకు గుడ్డు అనేది
అవునండి
అ
మాముూలుగా మీరు ఎలాంటి ఫుడ్ తినడానికి ఇష్ట
నేను అన్ని రకాల ఫుడ్డు తింటుంటా అండి
అంటే మీకి ఇంట్లో చేసిన ఫుడ్ అంటే ఇష్ట మా లేకుంటే బయట ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేస్తారా ఎలాంటి ఫుడ్ తినడానికి ప్రిఫర్ ప్రిఫర్ చేస్తారు
నేను ఎక్కువగా ఇంట్లో చేసిన ఆహారమే తింటుంటాను అండి బయట చేసినవి మన ఆరోగ్యానికి మంచిది కాదు కదా
అవునండి
అండ్ రోడ్ సైడ్ అవి చాలా అంటే కెమికల్స్ తో చేసిండు వచ్చు లేదా
ఆ ఆయిల్ ఎక్కువ వేసి చేసింటారు అంటే ఎక్కువ రోజులు నిల్వ చేసి పెట్టి పట్టింటారండి దానిల్ని
అండ్ ఆయిల్ కూడా వాళ్ళు ఎటువంటి ఆయిల్ అంటే అటువంటివి వాడుతుంటారు మనమైతే మన ఇంట్లో వేరుశెనగలతో చేసుకున్న నూనె లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి వాడుతుంటామండి స్వచ్ఛమైనవి అది మన ఆరోగ్యానికి కొంచెం మంచిదండి అంటే నా దృష్టిలో సాధ్యమైనంత వరకు బయట తినలే అని అవాయిడ్ చేయడం వల్ల నాకు ఆరోగ్యం బాగుంటుందండి
అవునండి మాములుగా ఇప్పుడు బయట చేసే ఫుడ్ ఎందుకు తినకూడదు అంటే ఎందుకు చెప్త ఏమని రీజన్ ఏమన్నా చెప్తారా అండి మీరు
దాని వల్ల మనకు ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ అనేది అవకాశం ఉంటుందండి
అవునండి
మన ఆరోగ్యానికి మంచిది కాదు కదా ముఖ్యంగా చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడతారండి న్నా
అవునండి
ఇంక అలాంటివి కాకుండా ఇంట్లో తయారు చేసినవే ఇవ్వడం వల్ల అలవాటు చేయాలండి చిన్న పిల్లలకు బాగా,
అవునండి బాగా ఎక్కువ పాలు అలాంటివి తాగాపించాలండి మనం.
అవునండి పాలు ఫ్రూట్స్ ముఖ్యంగా జామకాయ తినడం వల్ల మనకి అన్ని రకాలమైన ప్రోటీన్స్ అలాంటివన్నీ వస్తాయండి ఫైబరు ఫ్యాట్.
అవునండి మాములుగా ఎదిగే పిల్లలుకి ఎలాంటి ఫుడ్ ఫుడ్ ఐటెమ్స్ వాళ్ళకి రికమెండ్ చేయాలండి వాళ్ళు తినడానికి.
అ డైలీ ఖచ్చితంగా ఒక కప్పుడు అన్నం పెరగు పో అండ్ సాధ్యమైనంత వరకు ఉప్పు తగ్గించాలండి తినడం. అలాగే తీపి వస్తువులేవి తినకూడదండి ఎక్కువగా
అవునండి.
అంటే ఫ్రూట్స్ అలాంటివైతే తినచ్చండి తీయగా ఉన్నవి
అవునండి.
షాప్లో దొరుకుతాయి కదండి బయట స్వీట్స్ గానీ అలాంటివి.
ఆ బేకరి ఐటెమ్స్
ఇవేవి తినకుడదండి ఎక్కువ.
అవునండి.
ఇంకా ఇది ఎండాకాలం కదండి.
అవునండి ఎండాకాలము.
ఎండాకాలం అంటే బాగా యే ఫ్రూట్స్ గానీ ఏ వంటకాలట్లాంటివి బాగా గుర్తొస్తాయండి.
నాకీ ఏ ఎండాకాలమంటేనే ఎక్కువ మ్యాంగో ఫ్రూ ఫ్రూటది మామిడికాయనేది గుర్తుకొస్తు ందండి. పచ్చిమామిడికాయలు. మాములుగా ఇది మాగిన మామిడికాయలు కూనా తింటానండి. మాముూలుగా అలాగే నాకు ఎండాకాలమ ంటే గుర్తోచ్చే ఫ్రూట్ ఇంకోటి వాటర్ మిలనండి.
మన
ఆ ఇలా ఇప్ ఇప్పుడు ఇలాంటి ఫ్రూట్లు మనం తీసుకోవాలండి తప్పనిసరిగా వాటర్ మిలాను దోసకాయి.
అ
కీరా దోసకాయి అలాంటివి తినడానికి ఎక్కువ మనము సాధ్యమైనంత వరకు అండి ఇలాంటి ఫ్రూట్ పిల్లలకు తినిపించడానికి గానీ, పెద్దవారికి ఎవరికైనా కానీ ఇలాంటి ఫ్రూట్స్ అయితే మనము చెప్పాలండి తినమని. మళ్ళీ అలాగే ఎక్కువ ఈరో ఈక్ ఇప్పుడు ఎండాకాలం కదాండి. ఎ ఎండాకాలంలో మనం ఎక్కువ డి డిహైడ్రేట్ కాకోకుండా హైడ్రేట్ గా ఉండాల అంటే వాటర్ ఎక్కువ తాగాలండి.. అలాగే సబ్జా గింజలు తెలుసు కదండి సబ్జా సీడ్స్ చీయా సీడ్స్
నీళ్ళల్లో నానబెట్టుకొని మనం తాగితే మంచిదండి.
అవునండి. సబ్జా సీడ్స్ అవి చీయా సీడ్స్ చాలా మంచిదండి. మీరు అలా ఎండా కాలంలో తీసుకొనే ఫుడ్ ఐటెమ్స్ ఎలా ఉంటాయండి.
నేను ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువున్న ఫ్రూట్స్ అనేటివి ప్రిఫర్డ్ చేస్తా అండి.
అవునండి.
అండ్ అంటే లైక్ దోసకాయలు ఎక్కువ తింటుంటా అండి నేనైతే ఇంకా నాకేండాకాల మనగానే నేరడుకాయలు గుర్తొస్తాయండి బాగా అంటే ఈ సీజన్లో వస్తాయి కదా అవి అవీ షుగర్ పేషెంట్లు కూడా తినడం వల్ల వారి ఆరోగ్యానికి మంచిదండి.
అవునండి.
ఇంకా కర్రీస్ అలాంటివైతే ఎక్కువగా తినకూడదండి అంట్
అవునండి. ఎక్కువ లైట్ ఫుడ్ తినాలండి ఎండాకాలంలో పెరుగన్నం.
హెవీ ఫుడ్ అవాయిడ్ చేయాలండి సాధ్యమైనంత వరకు.
అవునండి. మీరు కూల్ డ్రింక్స్ అలాంటివి తాగుతారా అండి. మాములుగా హోమ్మేడ్ తాగుతారా ల్యాకుంటే
అంటే ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ సలాడ్ అలాంటివి తాగుతుంటా అండి ఎక్కువ అంటే బయట డ్రింక్స్ నేను అస్సలు తాగను.
అవునండి.
మీరు అండి అలా ఏమన్నా బయట కూల్ డ్రింక్స్ తాగుతుంటారా? ఇంట్లో
నేను బయట కూల్ డ్రింక్స్ తాగనండి. అంటే ఎక్కువ తాగకోకుండా. మాములుగా ఫ్రూట్స్ తో చేసిన,
అవునండి. ఫ్రూట్ సలాడ్ అలాంటి బాదాం పాలు
ఆ బాదం పాలు అలా కాదనఅండి ఎక్కువ మా కూల్ డ్రింక్స్ అనేది నేను అవాయిడ్ చే చేస్తా. కాదండి ఎక్కువ. మనకి అది హెల్త్ కి మంచిది కాదండి.
ఉ
అవునండి మీకి ఇష్టమైన స్వీట్ ఏదో చెప్పగలరా అండి మాకు మాతో పంచుకోగలరా?
అంటే నాకు సాధ్యం న స్పీడ్స్ ఎక్కువ తిననండి. నాకు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి ఉ
అవునండి ఏదో ఒకటి మీకు ఇష్టమైన ఫ్రుట్ ఒక స్వీట్ ఒకటి ఉంటుంది కదండి. ఒకటి
స్వీట్ అంటా అలా నేను స్వీట్స్ ఎక్కువ తిన్నండి ఏదైనా
అసలు తిన్రా అండి స్వీట్స్? అవును అండి.
మీరు అండి మీకు ఇష్టమైన స్వీట్ ఏది?
నాకు ఇష్టమైన స్వీట్ అంటే నేను పాలకోవా బాగా తింటానండి.
ఓకే అండి.
మళ్ళా మళ్ళీ లడ్డూ అంటే చాలా ఇష్టం అండి. తిరుపతి లడ్డు అలాగా.
అంటే లడ్డు ఏమన్నా దేవుని ప్రసాదం అలాంటివి కొంచెం తింటా అంతే.
ఆ మీరు తింటారాండి అలాగా
అంటే దేవున్ ప్రసాదాన్ని వద్దనకూడదు కదండి. లాని కొత్తది తెప్పిచ్చుకుంటాండి.
ఆ మీ ఫేవరెట్ ఏదైనా రెసిపీ మాకు చెప్పగలరా అండి? మీరు ఎక్కువ తినడానికి ఇష్టపడేది ఫుడ్ ఐటమ్ ఒకటి ఉంటది కదా ఇంట్లో చేసిన అమ్మ వంట. లేదన్నా బయట ఏదన్నా ఉంటుంది కదండి.
అంటే నా ఫేవరెట్ రెసిపీ వెజ్ లో అయితే వంకాయ కూర అండి.
అవునానండి నాకు కూడా వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి.
నాన్ వెజ్ లో అయితే నాకు చేపల అంటే చాలా ఇష్టం అండి.
అవునండి కంటికి చాలా మంచిదండి చేపలు.
అంటే చేపలు కూడా అంటే కూర ఫ్రై ఇలా చేయకోకుండా, అంటే మేము చేపలు పట్టడానికి వెళ్తుంటామండి అప్పుడప్పుడు,
ఆ అవునాఅండి.
తక్కిన చేపలని క్లీన్ చేసుకొని అక్కడే కాల్చుకొని,
ఆ అండి
కొద్దిగా ఉప్పు, కారం అలాగే మిరియాల పొడి చల్లుకొని తింటే చాలా టేస్ట్. బెస్ట్ గా ఉంటుందండి తినడానికి.
అవునానండి?
ఎప్పుడైనా మీరు ట్రై చెయ్యడి అలా ఏమన్నా ఉంటాయో. అంతే అంతే
ఆ చేస్తానండి తప్పకుండా చేస్తామండి.
మీకు నాన్ వెజ్ లో ఏ ఫుడ్ అంటే ఇష్టం అండి? బాగా
నేను ఎక్కువ చికెన్ బిర్యానీ తింటానండి. నాకు అది చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి.
అంటే దాని రెసిపీ ఏమన్నా చెప్పగలరా అండి? తెలిసింటే
చికెన్ మాములు కర్రీ రెసిపీ అయితే చెప్తానండి.
ఆ చెప్పండి.
అంటే మామూలుగా ఆనియన్స్ టమేటాలు. మా పచ్చిమిర్చి చ్చీలు ఆ కోసి నూనెలోకేసి దాన్ని బాగా ఆ ఫ్రై చేయాలండి ఫస్ట్ ఫ్రై చేస్తే మళ్ళీ ఇలా ఛీ అవి మళ్ళీ. ఆ చెక్క లవంగము బిర్యాని ఆకు అవన్నీ వేసి మళ్ళా దానిలో ఫై చేసి మళ్ళీ మనం కాల్సి ఉండే స్పైసెస్ అన్ని వేసుకోవాలండి ఇంకా అవి వేసినాం కద డి మళ్ళీ వచ్చేసి ఉ పూ కారము ధనియాల పొడి గరం మసాలా మళ్ళా అట్లే వచ్చేసి ఆ మనము ఎంత ఎంత మనకి తగినంత చికెన్ కేజీ గాని ఒక ఒకటిన్నర కేజీ గాని
అవునండిడి
సుకొని మళ్ళా కొత్తిమీర కరివేపాక వేసుకొని కలిపెట్టి
ఓకే అ
అవునండి
మీకు తెలిసిన సమాచారాన్ని మాకు చెూప్పినందుకు ధన్యవాదాలండి ఆహారం గురించి గుంచి
ఆ మీకు కూడా ధన్యవాదాలండి